హలో
ఏం చేస్తున్నావు హలో
ఆ వినిపిస్తుంది
ఎం జేస్తున్నావ్ నువ్వు
ఏం లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నా టైం ఎలా పోతుందో తెలియదు
అదే సమస్య సోషల్ మీడియా మన టైం ని ఎక్కువగా తీసుకుంటుంది అని పిస్తుంది
కొంచెం అనిపిస్తుంది కానీ ఫోన్ కూడా ఉంటుంది కదా ఎంటర్టైన్మెంట్ ట్రెండ్స్ ఆ అప్డేట్స్ అన్ని అక్కడే ఉంటాయి కదా
అవును కానీ అందులో ఎంత ఉపయోగకరం ఉంటుంది అనుకుంటావు
అన్ని కాదు గాని కొన్ని ఉపయోగపడతాయి రెసిపీలు ప్యాషన్ ఐడియాస్ స్టడీ టిప్స్ నేర్చుకున్నా
అది మంచి విషయం కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది కదా ఇతరులతో మనల్ని మనమే పోల్చుకోవడం
అవును అది చాలా జరుగుతుంది ఎవరో ట్రావెల్ చేస్తు అంటే అచీవ్ అవుతుంటే చూసి మనం ఏం చేయడం లేదనిపిస్తుంది
నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ వాళ్ళు చూపేది వాళ్ళ లైఫ్ లో బె స్ట్ పార్ట్ మాత్రమే హలో హలో
ఓ
హలో
ఆ వినిపిస్తుంది
ఇయా
అది మంచి విషయం కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది కదా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం
అవును అది చాలా జరుగుతుంది ఎవరో చూసుకుంటే అచీవ్ అవుతాం అంటే చూసి మనం ఏమి చేయ
నాకు కూడా అలానే అనిపిస్ స్తుంది కానీ వాళ్ళు చూపేది వాళ్ళ లైఫ్లో బెస్ట్ పార్ట్ మాత్రమే
నిజమే వాళ్ళు తమ సమస్యలు చూపించారు
కాబట్టి మనం మన నిజ జీవితాన్ని వాళ్ళే ఎడిట్ చేసిన లైఫ్ తో పోల్చుకుంటాము
అది కాస్త ప్రమాదకరం మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది
మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం పడుతుంది
అవును ఎక్కువ సేపు ఫోన్ వాడితే నాకు కూడా అలానే అని పిస్తుంది
అయితే తగ్గించాలి కదా
అంత ఈజీ కాదు అలవాటు అయిపోయింది హలో హలో
హలో
వినిపిస్తుంది యా అవును ఎకువ య చెప్పు చప్
అవును ఎక్కువసేపు ఫోన్ వాడితే నా కూడా అలసట అనిపిస్తుంది
ఆ కాబట్టి మనం మన
అయితే తగ్గించాలే కదా
అంత ఈజీ కాదు అలవాటు అయిపోయింది
అవును యాప్స్ అలా డిజైన్ చేస్తున్నారు
మరి ఏం చేయాలి పూర్తిగా వదిలేయాలా
కాదు బ్యాలెన్స్ కావాలి
బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి
రోజుకు ఒక గంట మాత్రమే వాడాలని అనుకునే లిమిట్ పెట్టుకోవచ్చు
బాగుంది నిద్రకి ముందు ఫోన్ వాడకూడదు
అవును అది మంచి అలవాటు
అలాగే హాబీస్ మీద టైం స్పెండ్ చేయాలి
కరెక్ట్ రీడింగ్ స్పోర్ట్స్ డ్రాయింగ్ లాంటి వాటిపైన
నేను ముందు స్కెచింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మానేసాను
చూడు సోషల్ మీడియా వల్ల మన ఆసక్తులు తగ్గిపోతున్నాయి హలో
హలో
హలో సోషల్ మీడియా వల్ల మన ఆసక్తులు కూడా తగ్గిపోతున్నాయి
ఆ
హలో
హలో
వినిపిస్తుందా అయ్యా సోషల్ మీడియా వల్ల మన ఆసక్తులు కూడా తగ్గిపోతున్నాయి
చాలా ఫేమస్ అన్న ఎక్కడ నుంచి పేమస్ మరి ఏం చేయాలి పూర్తిగా వదిలేయాలా
నో బ్యాలెన్స్
బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి
రోజుకో ఒక గంట గంట మాత్రమే వాడాలని అనుకుని లిమిట్ పెట్టుకోవచ్చు
బాగుంది నిద్రకి ముందు ఫోన్ వాడకూడదు కూడా
అవును అది మంచి అలవాటు
అలాగే హాబీస్ మీద టైం స్పెండ్ చేయాలి
ఆ కరెక్ట్ రీడింగ్ స్పోర్ట్స్ డ్రాయింగ్ లాంటి వాటి పైన
నేను ముందు స్కెచింగ్ వేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మానేసి
చూస్ చూడు సోషల్ మీడియా వల్ల మన ఆసక్తులు తగ్గిపోతాయి
నిజమే మళ్ళీ స్కెచింగ్ మొదలు పెడతాను
చాలా మంచిది
నువ్వేం చేస్తా
నేను వాకింగ్కి వెళ్తాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను
అ
హలో హలో హలో వినిపిస్తుందా
అ రా
హలో
ఆ హలో
మనం ఇలా మాట్లాడుకుం
నేను వాకింగ్ కి వెళ్తాను
య చాలా బాగుంది ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ ఎప్పుడు బెటర్
కచ్చితంగా
ఈ రోజు నుంచి లెస్ క్లూ స్క్రోలింగ్ మోర్ లీవింగ్ మనమెలా మాట్లాడుకుంటాం గానీ రేపటి నుంచి మళ్ళీ అదే ఫోన్ కు అలవాటు పడిపోతాం మేమో అనిపి స్తుంది
నిజం చెప్పాలంటే అది జరిగే ఛాన్స్ ఉంది కానీ మనం చిన్న చిన్న చేంజెస్ తో మొదలు పెడితే బట్
చిన్న చేంజెస్ అంటే
ఉదాహరణ కు ఉదయం లేవగానే ఫోన్ చూడకూడదు
అవును నేను లెవ్వగానే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వైపు చూస్తాను
అదే మన రోజు మూడ్ ని డిసైడ్ చేస్తుంది ఉదయం పాజిటివ్ గా స్టార్ట్ అయితే రోజు కూడ బాగా ఉంటుంది
అప్పుడు ఉదయం ఏం చెయ్యాలి
కొంచెం ఎక్ససైజ్
మెడిటేషన్ అంటే నాకు కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది
మెడిటేషన్ లు
హలో హలో హలో
హలో య ఇప్పుడు వినిపిస్తుంది
హలో
కొంచెం ఎక్సర్సైజ్ మెడిటేషన్ సింపుల్ గా మ్యూజిక్ వినడం కూడా బెట్ ట్రాప్షన్
మెడిటేషనంటే నాకు కొంచెం బోరింగా అనిపిస్తుంది
ట్లొ అలానే అనిపిస్తుంది కానీ అలవాటయితే చాలా కామ్ గా ఫీల్
సరే ట్రై చేస్తా ఇక పైన టిప్స్
నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం కూడా ఒక మంచి
అవును ప్రతి ఐదు నిమిషాల నోటిఫికేషన్స్ వస్తే మన కాన్సన్ంట్రేషన్ పోతుంది
ఎగ్జాక్ట్లీ మనం ఏ పని చేస్తున్నా ఫోకస్ తప్ప
నిజమే చదువుతున్నప్పుడు కూడా ఫోన్ డిస్టర్బ్ చేస్ తుంది
అందుకే నో ఫోన్ జోన్ క్రియేట్ చేయాలి చదువు టైం ఫ్యామిలీ టైం లేదా ఫ్రెండ్స్ తో బయట ఉన్నప్పుడు ఫోన్ యూస్ చేయకు
కాస్త టఫ్ కానీ యూస్ఫుల్ హలో హలో